హలో హలో
ఆ హలో గుడ్ ఈవినింగ్ ఆ స్వాలీకో సలాం హాయ్ డియర్ మీకు కూడా ఈ మ్ భారత్
ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి
ఎలా జరిగింది పండుగ
అయ్యాళ చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా సరదాగా చాలా బాగా జరిగిందండి
మాది కూడా బాగా బాగా జరిగిందండి అండి బాగా సంతోషం ఉంది మా ఫ్యామిలీ మొత్తం ఒకసారి గ్యాదర్ ఐ నాన్ నమస్ సుదుకున్నాం
ఆ అదే మేము కూడా నమాజ్ కి వెళ్ళాము వచ్చాము పెద్దలను కలిచాము దాని తర్వాత మా బాబాయి వాళ్ళు మా పిన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరు కలవడానికి వచ్చారు సరదాగా కా కలిసి తిన్నాము దాని తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్నాము చాలా బాగా అనిపించిందండి ప్రతి రోజు ఈ ఇలాగా ఉంటే ఎంత బాగుంటది
ఆ బాగా చాగా బాగా ఇప్పుడు రంజాన్ అట్లే అట్లనే ఉండే ఇప్పుడు రం
అవునండి కొందరు రాని వాళ్ళు దూరం ఉండే వాళ్ళ కు కాల్స్ జెయడము వాళ్ళకి ఈద్ ముబారక్ చెప్పడము ఆ ఎప్పట్ నుంచో ఎప్పట్ నుంచో మాట్లాడని వాళ్ళకి కూడా ఈ రోజు కాల్ చేసి ఈద్ ముబారక్ చెప్తారు చాలా బాగుంటదండి ఇది
అవును చాలా బాగుం
ఆ లోపల లో లోపల ఏది కూడా ఉన్నా ఈ రోజు తీసేస్తారం అంటే ఈ గోసు అవన్నీ ప పక్కన పెట్టేసి ఇయల ఎవర్కయినా కాల్స్ చేసి చాలా బాగుంటదండి నాకు అందుకోస్తమే చాలా బాగా నచ్చుతాది ఈ పండుగ
ఆహా మీ అత్తమ్మకు చేసారా మరి
ఆ అందరికి చేశామండి మా అత్తమ్మకు మా అక్క వాళ్ళకి మా వైఫ్ వాళ్ళ మామయ్య వాళ్ళకి వాళ్ళ అన్నయ్య వాళ్ళకి
ఆహా మీ మమ్మీ వాళ్ళ
మా మామయ్య వాల్ మామా మా మామయకు మా మామయ్య వాళు చేస్తే మాట్లాడినా ఆ మై ఇంకో మామ నిన్ననే అంటే ఇయా చాంద్ నిన్న చాంద్ ఉండే కదా ఆ ఆ చాంద రాత్ ఉండే కదా అప్పుడు చేస్తే వాళ్ళ నిన్ననే మాట్లాడి శుభాకాంక్షలు చెప్పినా
ఆ మీ పెద్దమామయ్య వాళ్ళ వైఫ్ తోటి మాట్లాడేరీ మీరు
ఆ లేదండి మాట్లాడి లేదు మీకెట్లా తెల్స్ అండి
నేను మీకు తెలుసండి అన్ని అంటే మీరు తెలుసు నాక్
అవున్ అవున లేదు వ మా వాళ్ళకి మా ఆవిడ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పింది నేను కొంచెం ఇ నమాజ్ అటు ఇటు కొంచెం అంటే అండి
మీరు షర్ట్ వేసుకున్నారు కదా మాషల్ అది బాగుండే కలర్
అవునాండి థ్యాంక్ యూ అండి
మ్
మా ఆవిడకి నచ్చలేదండి అది ఎందుకో
ఆహా ఎందుకు నచ్చలేదండి మాషల్లో బాగుండే బాగా మీకు ఆ కలర్ లేదు కదా
ఆహా అంటే కలర్ ఓకేనే అది ఫ్యాబ్రిక్ బాలేేదు అని చెప్తుండే
ఆ
అది లెనిన్ లెనిన్ ఆ లెనిన్ క్లాత్ అది ఐరన్ చేయడానికి కూడా అది ఐరన్ కూడా సరిగ్గా కావట్లేదు అది వాడు ఆ లేబల్ లో లేబ్ బుల్లో ఆల్రెడీ వాడు రాసిండు లో లో హీట్ మీద చెయ్యాలి అని
ఆహా మరి చేయలేదా మీరు లో హీట్ లో
ఇగ మా అన్నయ్య బయట తీసుకెళ్ళలి ఆ ఉంటారు కదా దోబీ ధోబీ దగ్గర ఐరన్ చేపి
ఆ ఐరన్ చేసే వాళ్ళు దగ్గర తీసుకపోయారా
అవును అయినా అంత మంచిగా రాలే అది కాకపోతే నక్ కూడా కొంచెం నచ్చలే అది డిస్కంఫర్ట్ ఉన్నది
ఆ అది క్లాత్ అట్లే ఉంటది కా ఇప్పుడు అదే నడుస్తుంది అదే క్లాత్ నడుస్తుంది
అవునంట అదే నడుస్తుంది వాడు పోయినా ప్ లెనిన్ లెనిన్ అని ఇస్తే నేను మంచిగా ఉంటదేమొ అనుకున్నా క్లాత్ దానికంటే అది మంచిగుందండి రేయాన్ క్లాత్
రేయన్ క్లాత మరి ఆ ఎందు
మా తమ్ముడు తి మా తమ్ముడు తీసుకున్నాడు నాకు తెలిద్ ద దాని ట్ల అంటారని నేను ఆ క్లాత్ గురించే వెళ్ళినా అక్కడ కనపడలేదు ఇగ అది అది ఏం క్లాత్ అండి
దేంటి దాండి
రేయానా ఏంటి
రేయనే అనుకుంటా
అ మా అమ్మాయి చెప్పింది ఎదో క్లాత్ అన్నది రేయానే అన్నదెమొ
ఆహా
అంటే మామూలుగా స్మూత్ గ ఉంటది ఆ దాని మీద ఏమంటారు కుట్టడానికి ఆ మీషిన్ మీద కూడా జార్
ఆ రేయన్ క్లాతే అనుకుం ట అది ఫోర్ ఒక మీటర్ ఫోర్ హండ్రెడ్ దా
ఇగ ఎంతైనా ఉండని నాకోక షర్ట్ ఉండే అండి బ్లూ కలర్ లో అట్లనే రేయాన్ది ఆ దాన్ని అందరు తారీక్ చేస్తుండే అరే బట్ట మంచిగుంది ఎడ తీసుకున్నావు అని ఆ కాకపోతే అప్పుడు దాని నాకు నేమ్ తెలీదు ఆ తర్వాత దాని తర్వాత నేను చాలా తీసుకోవడానికి చూసినా కాని ఆ బట్ట నేమ్ నాకు తెలీదు
ఆ ఒకసారి ఒక ఫోటో తీసుకొని లేకపో తే అది క్లాత్ మన మత తీసుకుపోయి అడుగు ఆడే లేకపోతే ష టే అట్లా తీసుకపోయి షాప్ ల అంటే మీకు తెల్వపో
ఆ లేదు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు తెలిసింది కదా అండి రేయాన్ క్లాతని చెప్
ఆహా మీరన్నారు కదా బాగా ఇష్టముండే దొర్కలే మల్ల అంటే అట్లా చెప్తున్నా
ఆ చూపెట్టింది అట్లా చూపిస్తే అంటే బాగా రోజులైంది చూపి లేదు ఆ బట్ట లేదు అని అన్నాడు ఇప్పుడు వస్తలేదు అన్ది
ఇప్పుడు ఒక క్లాత్ ఉంది కదానకోండి ఆ రెండు నడిత్తే అదే క్లాత్ బాగా షాఫ్ లో అదే దొరుకుతది వేరే దొరకదు ఇప్పుడు మీరు వేరే తీసుకోవాలంటే వేరేది దొర కదు అదే బాగా షాప్ లో బాగా అదే ఉంటయ్ కాకపోతే వేరే తీసుకోవాలె అ స్టెండ్ అదే నడుస్తుంటే ఇప్పుడు మా దాంట్ల ఇప్పుడు మా లేడీస్ లో చూడండి వేరే ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఉన్నా బ్యాంగల్స్ ఉన్నా బాగా కశ్మీర్ రన్నింగ్ నడుస్తుంది ఏ షాప్ లో చూసినా కూడా అదే నడుస్తుంది ఇప్పుడు వేరేయి అంటే కావాలంటే లేవ్ రావట్లే ఇప్పుడు వీ నడుస్తున్నాయి కదా ఇదే తీసుకోండి అట్లా చెప్తారు
అవునవునండి ఇప్పుడు లేడీస్ లో ఏం నడుస్తుందండి ఇప్పుడు లేడీస్ ఏది ఎక్కువ నడుస్తుంది అంటే అంతకు ముందు శరార ఉబార అట్లా ఉండేకదా
ఇప్పుడైతే ఆ రొండు మూడు స్టైల్స్ నడుస్తున్నాయి
ఆ ఏంటది
ఆ దాన్ని ఏం పేరున్నదండి
దాని పేర్లు తెలీదా
యా దోస్త లేదు
పాకిస్తాన్ దా
ఆ
సరే అండి మరీ ఇంకా చెప్పండి పొయిందా
హలో
ఆ పోయిందా అండి
ఆ పోలేదు
అవునా ఇప్పుడేం నడుస్తుంది
ఇప్పుడా అది రాజెస్థాన్ లోనే క్లాత్ ఉన్నది రాజస్థా రాజ్
క్లాత్ కాదండి క్లాత్ కాదు అంటే ఇప్పుడు ప్యాటర్న్ ఏది
ప్యాటర్న్ అంటే వియా ఎట్లైనా కూడా అవి ఇప్పుడు నార్మల్గా రొండు మూడు ఇప్పుడు దాని పాటన్ అదే నడుస్తుంది కాకపోతే పాకిస్తాన్నీ బాగా నడుస్తుంది
ఆ అదే ఇప్పుడు పాకిస్తాంది నడుస్తుందా
ఆ
ఉమ్
ఇప్పుడు బాగా అయితే పాకిస్తాన్ ఏ కాశ్మీర్ పాకిస్తాన్
ఉమ్
అలా నడుస్తుంది
ఉమ్ మీరేం తీసుకున్నారండి మరి. పాకిస్తానీ ఇండియా తీసుకున్నారా.
నేను పాకిస్తానీ సూట్ తీసుకున్నాను.
మ్
పాకిస్తానీ సూట్ తీసుకున్న శాండిల్స్ తీసుకున్న రెండు రెండు జతాలు మొత్తం
ఉమ్
ఫ్యా కొన్. రోజులయితే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకే. ఎక్స్ట్రా తీసుకున్నా మళ్ళా అవసరం రాకుండ.
ఉమ్.
ఆహ్.
ఇప్పుడు మిగతాయి అవి ఫంక్షన్ లో ఎసుకుంటారా.
ఆహ్ ఫంక్షన్లో వేసుకుంటాం.
ఉమ్ అంటే రెడీమేడ్ తీసుకున్నారా స్టిచ్చింగ్ దా.
క్లాత్ స్టిచ్చింగ్ తీసుకోవాలి.
ఉమ్ మీకు మ్యారేజ్ అయిందా అండి మీకు.
మ్యారేజ్.
ఉమ్.
మీకు అయిందా మ్యారేజ్.
మీకు చెప్పాలంటే చెప్పండి లేకపోతే మా చెప్పక్. అండి.
ఆహ్ పర్సనల్ చెప్పకుండా అన్నారు కదా అందుకే చెప్పట్లే.
సరే అండి. అయితే ఫంక్షన్ ఎల్లేది ఉందా మీకు.
ఆహ్.
ఫంక్షన్ ఉందా మళ్ళీ.
ఆహ్ ఫంక్షన్ ఉంది కొంచం రోజు ఇట్లా అయితే ఫంక్షన్ ఐతది.
ఉమ్ ఏముందండి ఫంక్షన్. ఆహ్ ఎవరిదుందో.
పర్సనల్స్ చెప్పకూడదు కదా.
అంటే ఎవరిది మామూలుగా మీ తమ్ముడిద అట్లా.
కావళ అబ్బాయి.
ఉమ్.
అత్తగారు అబ్బాయి.
ఆహ్. ఇంకా అండి.
మరి మీకు ఏమేమి ఇష్టమండి బాగా. తాగారా మరి దగ్గు వస్తుంది.
ఉమ్ లేదండి బాగేం తాగా. లేదు టూ టైమ్సే నాకు అంతకు ముందు నుంచే దగ్గుంది ఏమైంది అంటే. రోజు ఆహ్ వాళ్ళా టైం లో కొంచం బనానా తినడం వాటర్ తాగడం అయింది.
ఆహా అట్లా కాదు ఇప్పుడు సీజన్ ఉంది ఇప్పుడు. సర్ది జలుబు.
అదే అదే ఇప్పుడు మళ్ళా ఆహ్ ఎందంటే.
ఇప్పుడు ఇప్పుడు కొంచం వెదర్ చేంజ్ అయితుంది కదా.
వేడి వేడి దాంట్లో వర్షం రావడం చలీ. ఓవడాం అయింది కదా. దాని వల్ల ఆహ్ అది కాకముందు నుంచి ఉంది.
ఆహ్.
ఉమ్.
ఇప్పుడు మరి తగ్.
ఓకే అండి ఓకే ఓకే అండి మీతో. నాక్ టైం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి